అక్క
ఆ వినబడుతుందా రా
వినబడుతాంది
ఓ ఫుల్లు వాన పడుతాంది గాదూ
పడుతాందా వర్షం
ఆ ఫుల్లు ఫుల్లు మీకు పడుతలేదా
లేదక్క ఇటు
హా
ఇటు లేదక్క ఇటు వర్షం లేదు
మాకాడ బయటికి ఎళ్ళకుండా కొడతాంది
అంతే నైటు కొంచెం చల్లగాలొస్తాంది అంతే అదే అటు సైడే మొత్తం నల్లగున్నాయి మబ్బులు అని చెప్తలేనా
ఆ పడతాంది
ఆ పడుతుంది వచ్చి అయిపోతుందా మరి నీ వంట
పప్పు చేసినా పొయ్యిమీదేసిన చపాతి రాపుతానా మెత్తగాయింది పిండి ఏం చేయాలని చూత్తాన్నా
ఇంకొంచెం పిండి కలిపు ఇంకేమున్నది
ఇది పిండి కలపటేట్టుంటదారా
ఆహా మరి ఎట్లా
కొంచమే కొంచెం దొడ్డుగా వేసి తీసేస్తా మరి ఏం చేస్తే చిన్నగా పెద్దగా కాకుండా
ఇగంతే
సైజ్ కాకుండా చిన్న సైజ్ చేేసుకోవాలి అచ్చినట్టు
పెద్ద సైజ్ వత్తద అక్క అయ్యా దాంతోనే రాక్తవరా నువ్వు
ఆ వత్తది పెద్ద సైజ్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చ ఏమన్నా
ఆహా వాళ్ళు మన వాళ్ళు చేయి తోటి చేస్తారు కదా అక్క
చెయ్య తోడి చేస్తారు కానీ మనకు అట్లా రాదు
ఆ నాకట్ల పోయింది
మన చేతోని రాదు
వాళ్ళంటే మంచి చేస్తారు
మా ముసలమ్మ కూడా చేసేది దుర్గమ్మ
ఆహా
మా మామ వాళ్ళమ్మా అదేంటిది తడి క్లాత్ మీద పెట్టి వొత్తేది
ఇక వాళ్ళకి చేయొచ్చు మనం చేయరాదు కదా ఇంతే ఆహా
ఇవి కూడా మంచిగా ఉంటాయిలే గాని ఏం ఉమ్ మంచినే ఉంటాయి
టేస్ట్ మంచిగానే ఉంటాయి కాపో కొంచెం చే చేదున్నట్టు అనిపిస్తది
ఇది తెల్ ఇద
తెల్ల జొన్నలా
ఆ
ఆహా
తెల్ల జొన్నలకి ఏమంటి
ఆ చల్లగొత్తంది గాలయితే
తెల్ల జొన్నలునును రాగి రాగులు రెండు కలిపిన
రెండు కలిపినవా ఆహా డైరెక్ట్ పట్టిచ్చినవ అక్క
డైరెక్ట్ అంటే
అంటే కొనుకొచ్చి వెంటనే పట్టిచేసినావా అంటునా
ఆ కొంచెం చేసినా చెరిగి
అన్ అంటే అవాట నానబెట్టన్నాట
నాన పేట్టలే ఆ
ఒక నైట్ అంతా నానబెట్టి మళ్ళీ ఎండబెట్టి అప్పుడు పట్టిస్తే అళ్లో ఉన్న అదేంటిది ఉంటది కదా
ఉమ్మ్
ఫైబర్ ఎక్కువుంటందటా అది అప్పుడు మనకి మనం వంట చేసుకుంటే అప్పుడు మనకు మన బాడీకి అబ్జర్వేషన్ జరుగుతాదంట ఇగ నార్మల్గా మనము వెంట వెంటనే పట్టించి వెంట వెంటనే ఏసుకుంటే అంతా పోదటా అంత బెనిఫిట్ రాదన్నట్టు మనకు
అదే నేను కడిగి పట్టిస్తా నానబెట్టిన కడిగి పట్టిస్తా
ఆ
కడగచ్చు కానీ ఇప్పుడున్న కోతుల పరిస్థితికి ఎక్కడెత్తవ్ ఏడ ఎండ పెడతావ్ అవి వచ్చి మీద పడ్డాయి అనుకో
పడతాయ్ మీద
అసలే భయం మస్తు ఘోరంగా తయారైనాయి మన వాడలో అయితే
అవును అవేం గింతా ఏసిన కూడా గుంపులు గుంపులే వత్తాన్నాయి
మరి ఎక్కువ చేత్తన్నాయ్ బాగా వాటికి వాటికే కరుసుకుంటానాయ్ అందరు జాగ్రత్త పడతారు
ఆ ఇగ జాగ్రత్తగానంటే ఇంకా అయిన బాగానే ఉన్నాయ్ అక్క మామూలుగా ఏమి లేవులే
ఏ
ఫుల్ల్ ఉన్నాయ్ కదా
ఆ వర్షం సౌండ్ వినపడతలేదా ఆరా
వినపడుతలేదు అక్క
ఇనిపిస్తా లేదా
వాయిస్ క్లియర్గానే వినబడతాంది
ఉమ్మ్ మస్తు కొడతాంది కరెంట్ అయితే పోలే
కరెంట్ పోలేదా
పొలే పోతాదేమో అనుకున్నా నేను గాని పొలే పోతది కావచ్చు మరి
ఏం చెప్తాలేము ఇంగా వర్షం పడుతంది అని అంటే కరెంట్ పొతు తాది ఆ వామ్మో పొయినా సారా పోయినా సరే ఈ టైంలోల్లా ఈ టైమేనా ఓ మేము ఎటు మంచిర్యాలకి పోయినాము ఫంక్షన్‌కి మేము వచ్చేటప్పుడు చుత్తే పాలంపేట రోడ్స్ సైడ్ మొత్తం చెట్లన్నీ విరిగి రోడ్డు మీద పడ్డాయి
ఉమ్మ్ మరి ఏం చేసిర్రు
మండకం మండలే అంటే ఇగ అప్పటికే పక్కకు తీసేసినట్టున్నారు
ఆహు
మండలకి మండలే చెట్లు పొలాలు ఉంటాయి కదా అవి ఏవో అంత మస్తు బాగా పోయిన సారి బాగా వచ్చింది రై
ఒకసారి అదే అన్నీ రాలిపోయినాయి అది వా ఇరిగిపోయినాయి అన్నారు అప్పుడేనా
ఆ సమ్మర్లోనే అక్క
ఆ చాల సేపు
అట్లయ్యింది ఈసారి అంటే బెటరే లే అసలు గాలులు లేవు ఏం లేవు డైరెక్ట్ వర్షాలే పడతానాయి
మీకు వాన పడుతలేదు మాకు పడుతాంది చూడు
మాకైతే పడతలేదు వానలేవీ ఇటు
ఘోరంగా కొడుతుంది రా ఈడ
ఆ ఏ వెదర్ కూల్ ఐతుదిలే వర్షం పడితే
ఏ కొంచెం పూలైనట్టే
ఆ ఇగ వర్షం పడ్డది ఒకసారి అనని అంటే మళ్ళో త్రీ డేస్ కో మళ్ళో టూ డేస్ కో బడతానే ఉంటది ఇగ
ఆ అవును పడతనే ఉంటే మీ‌ తమ్ముడు అచ్చిండా
రాలేదక్క ఇకా
ఊ
మాపక్కింటోళ్ళు ముంచిగా డోర్లు మెస్ డోర్ అన్నీ ఓపెన్ చేసుకో కూచున్నాడు చల్లగత్తాంది కదా
హూ
ఓపెన్ చేసుకొని కూర్చున్నారు
అవునా
నేనూ విన్ కిటికీ తీసినా
ఊహూ
కిటికీ తీసి కిటికీ దగ్గర నిల్చున్నా నేను కిటికీ దగ్గర నిల్చుంటే వాళ్ళు మెస్ డోర్ ఇట్లా అన్నీ తీసి కూర్చున్నారు
పోకపోక పోయినాం కదా కొంచెం రెస్పెక్ట్ గానే మాట్లాడింది
ఎవరు
ఇప్పుడు
ఎక్కడక్క
ఆహా ఇంటికా
చానా రోజులు ఐతుంది పోక నేను
కేం ఉన్నది పోతవు కదా నువ్వు
ఇప్పుడుకు ఓలే చానా రోజులైతాంది అస్ ఏడ తిరుతాంది పోను
ఓ ఆ రోజే ఆడ గుర్చొని మాట్లాడినావు ఆ రోజు పోయినావొచ్చు కదా
ఏ రోజు పొయ్యిన్నంటే ఆ ఉన్నప్పుడే పోయినా మళ్ళ మధ్యల వోలే ఇగ
మధ్యల వోలే
ఆ మళ్ళత్తరాట ఇగ
ఇగ వాళ్ళ నానా హెల్త్ బాల్ దేనా వళ్ళ నానా హెల్త్ బాలేదనా అక్క
ఆ కాదు ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయట అయినా వాళ్ళ వస్తే కొంచెం సెట్ అయితడుకావచ్చు
కొంచెం పిల్లలు ఉంటారు కదా
ఉ అది కూడా వేరే ఉంటది
పిల్లలుంటే కొంచెం అది వేరే ఉంటది ఏమున్నా కూడా మర్చిపోతారు
ఊకే తాతా తాతంటే మైండ్ అనేది టెన్షన్ నుండి పోతది
ఆమె ఆమెకి ఏం ఎగ్జామ్స్ అక్క
ఆమకు
ఆమెకేం ఎగ్జామ్సు
అర్థంగాలే
ఆహా ఏం ఎగ్జామ్స్ అంట అంటాన్న
ఏమో తెల్వది డిగ్ ఏమో ఎగ్జామ్స్ ఆ అన్నది వాళ్ళ అమ్మన్నది ఆవనంటే అడుగుతునుగానీ
అవును
ఇప్పుడు ఏమున్నాయ్
ఏమో సెమ్ ఎగ్జామ్స్ అంటే మొన్న మోన్నట్లనే అయిపోయినాయి కదా ఇప్పుడ ఏమున్నాయో మరి తెల్వదు
పదహారు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయనీ అన్నది వల్లమ్మ
అవున్
ఆత్తరు పదహారుకి ఎగ్జామ్ లేదా అని అన్నది
ఉహుహు
నేన్ డీటెయిల్ గా అడగలే ఇగ
కొంచెం పిల్లలు ఉంటే చూసుకుంట ఉంటారు
హు
చ్చే స్నానం చేపిస్తది ఎత్తుకోనే కూర్చుంటారు ఇగ మంచిగా
హాహాహా
మరి ఎత్తుకోని కూర్చునే లాగా నే ఉండది అమ్మ కోతులకు భయపడే ఎట్లున్నదక్క మరి
అవును
ఎత్తుకొనే కూర్చోవాలి ఇగ బయట కూర్చోవాలంటే అయినావా
బొత్తనయి కదా ఆడ గడ్డిలా
అవి మంచిగా ఆడుకుంటాయి పిల్లలు సాయంత్రం ఆడుకొనికత్తారు కదా
హు
వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ అల్లరికి లోపలికి పోతాయి
హ్ ఆ
ఇగ వాళ్ళేప్పుడైతే పోతరో కతం ఇగ అవ్వి బయటికోత్తయ్
అదే పిల్లలు ఇంతసేపు క్రికెట్ అడ్డీరూ ఆడ గ్యాంగు
సరే అక్క ఉంటానా
ఓకే
ఓకే